హలో హలో హలో
హలో సార్ బాగున్నారా
బాగున్నామండి మీరు మీరెలా ఉన్నారు ఏం లేదండి
బాగున్నాను సార్
కి వచ్చినాం
అవునా అండి ఏం చేస్తున్నారండి సెన్లో
సెన్లో కచ్చి నం
ఉమ్
ఇంకా ఇత్తనాలు పెట్టలేదండి
అవునా అండి
ఇత్తనాలు పెట్టొచ్చా లేదా అని చూడ్నీకి వచ్చిన
బాగా కొట్టిందా వర్షం
అక్కడక్కడ ఒక్కొక్క కట్టెపుల్ల ఉంటే దాన్ని ఏరుతున్నాం
అవునా అండి అవునాండి అన్నా తిన్నారా మరి
ఉమ్ ఆ హా బాగాంటే కొట్టింది బాగానే ఇంకా మీరు
తిన్నారా మరి
అవునవును ఇన్ టున
మీ వాయిస్ స్టాక్ అవుతుంది
ఎగ్
ఎట్లా అంటే అట్లా వినబడ్డది నాకు మరి మీరు పొలాలకి ఎల్లింది చెనుకు ఎల్లింది అన్నారు కదా మరి అక్కడ ఏం ఏస్తారు మీరు ఏమి ఇతులు పెడతారు ఏమేమి ఇతులు పెడతారు
తిన్నామండి ఏం కర్రీ అని చెప్తున్నాం హలో
అవునండి శేన్కే పోయిన అన్నారు కదా ఏమేమి చేస్తారని అడుగుతున్నా ఏం ఏం ఇతులు పెడతారు
హలో
ఏం ఏం ఇత్తులు పెడతారా ఏమేమి చేస్తారా అని అడుగుతున్నామండి
చెప్తున్నా కదండి పత్తిత్తనాలే వేస్తాం
అవునా అండి
ఉ
మీరు ఒక్కరేనా పిల్లలు వ మీ వైఫ్ అందరూ ఏళ్ళారా
వాళ్ళు ఎవరు రాలేదు ప్రస్తుతానికి నేను ఒక్కనే ఏళ్ళ వచ్చిన
అవునా అండి మీరే పెట్టుకుంటారా ఎవరైనా ఆస్తారు
త్త కూలోళ్ళని తీసుకుంటాం మా ఇంట్లోళ్ళు ఉంటారు
అవునా అండి
మేమే పెట్టేసుకుంటాం
ఆహా మరి వాతావరణం అట్లా ఉంది వాతావరణం మ ఇత్లు వెతే ఎట్లా ఇప్పుడు ఇతులు వె ఎండలు ఎక్కువైతే ఎండలు ఏల్తే వెట్టాచ్చ
ఇ ఎండ వార్షం అని చూస్తే ఇప్పటికే వెనక వెనకబాటు జరిగింది ఇక అవన్నీ చూసుకుంటా ఉంటే ఇంకా కూడా వెనకకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి
అవునా
ఉ
మీకు వాటర్ వాటర్ సప్లై ఉందా మరి వాటరు
మాకు వాటర్ సప్లై లేదు
అయ్యో కష్టం అయితాది కదా వర్షం నీళ్ళుంటే ఇబ్బంది బాగా అయి
ఇంకా కష్టమ ఇష్టము వర్షం వస్తని ఉన్నది ఆ వర్షం రాకుండా చూసుకోవాలి
రావద్దు అనంటే అది రా వచ్చే కాలమేనా రావద్దంటే అది రాకుంటా ఉంటదా ఉంటదది
ఇగ మాదదృష్టం దాన్నేం చేయలేముగా
మరి ఆ అదైతే కరెక్ట్ మన అదృష్టమనుకోవాలి
ఉమ్
పిల్లలెటు వెళ్ళారండి
పిల్ స్కూల్కీళ్ళారు
స్కూల్ వెళ్ళారా దగ్గర్నేనా ఊహు
కిలోమీటర్ సిటీకి బస్ బస్
అయితే మీరే దించుకొని బస్సా ఓకే ఓకే మరి స్టడీ బాగ వస్తాదా మంచిగుందా స్టడీ స్టడీ ప్రకారమేట్లుంది ఫేస్ చేసే అవున అండి
ఇక స్టడీ ఉంది ఫీజ్ కూడా ఉంది
ఇకది ఎక్కడైనా నడుస్తుందండి ఇక్కడని కాదు ఎక్కడైనా నడుస్తుంది. ఏమైనా చెట్లు పెట్టారండి ఇప్పుడు మీ ఇంటిక్కడ ఏమైనా
ఆ
ఏమేమి చెట్లు పెట్టారండి
ప్రస్తుతానికయితే ఏం పెట్టలే ఇంకా మేము షూ చేయలే ఇంకెక్కడ కూ పెట్టలే పెట్ట లేదు
దండి
హల్ లో
ప్లేస్ ఉందా సార్ అని అడుగుతున్నా సార్ ఎట్లుంది మరి ఎట్లా మరి ఏం చేస్తున్నారు ఏం కథ అనడుగుతున్నాను
ఆ హలో
మీరుకు మీ ఫోన్ ఎవరైనా ఫోన్ చేస్తే నెట్వర్క్ ఇష్యూ ఉంటదా మీ సైడ్ ఎక్కువ నెట్వర్క్ ఇష్యూ గానియండి సిగ్నల్ ఓ కటా
పి
సిగ్నల్ ప్రాబ్లమ్ బాగుంటది కదా మీ సైడ్ కూడా ఉందా ఏమైనా సిగ్నల్ ప్రాబ్లమనడుగుతున్నాను నా వాయిస్ మీకు వినబడుతుందా సార్. నా వాయిస్ మీకు క్లియర్ గా వినబడుతుందా హలో హలో
మ మా సైడ్ పుల్లు నే నెట్వర్క్ ఇష్యూ మా సైడ్ నెట్వర్క్ ఇష్యూ ఉంటది ఎప్పటికి ఎనీ టైమ్ మాది మా ఐస్ నాక్ వినబ్ పించట్లేదు మా సైడ్ ఎక్కువగా సిగ్నల్ ప్రాబ్లం ఉంటది అని చెప్తున్న.
ఓహో అందుకే వాయిస్ బ్రేక్ అయిపోతుంది. అందుకే స్టాప్ అయిపోతుంది అక్కడిదక్కడనే. ఒక్కొక్కసారి
లే దు
మరి సిగ్నల్ ప్రాబ్లమ్ సిగ్నల్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉందంటున్నారు కదా మరి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా?
హలో
హలో మ్యామ్ మీరు సార్ మీరె సిగ్నల్ ఇష్యూ ఉన్నదన్నారు కదా, మరి ఎక్కడైనా కంప్లంట్ ఇచ్చారా అని అడుగుతున్నాను.
హలో
హలో
ఆ
హలో ఇప్పుడు వినబడుతుందా?
హల్
ఇప్పుడు వినబడుతుందా సార్? ఆ చెప్పండి ఇక అయితే చెప్పండి మీరు.
ఎప్పుడూ పట్టి పట్లా పట్టించుకోవట్లేదు అంటున్నా హలో
ఆహా! ఆ ఓకే ఓకే ఓకే ఓకే, ఓకే సార్ వినబడ్డాది సార్. ఆ ఓకే ఓకే అట్లా ఎట్లా అండి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇయ్యాలి తెలివదా మీకు అంతే
ఎవ్వరున్నా మేము కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు పట్టించుకోట్లేదు అంటున్నా ఆ
ఆ ఓకే
మేమిస్తామ్ వాళ్ళు వీళ్ళు
ఏమైంది సార్
ఇంకా చెప్పండి. చెప్పండి
మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది? మీ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందండి? బాగుందా అండి? మీ హెల్త్ కండిషన్ బాగున్నాదాండీ? మేము చెప్తున్నాంమండి. మీకు వినబడుతా లేదా
అస్సలు బాలేదు.
ఏంది, ఏమన్నారండి?
లేదు
అయ్యో, ఎందుకండీ ఏమైనా ప్రాబ్లమా అండి మీకు? వై నాట్ నా నేను ఇంతగా మొత్తుకుంటున్నా కూడా మీకు వినపడతేలేదా అండి?
వినపడట్లా
అరెరే అట్లా ఎట్లుంటాది. నేను ఎంత గట్టిగా మాట్లాడుతాన్నా అంటే అంత గట్టిగా మాట్లాడుతున్నా నా వాయిస్ మీకు వినబడతలేదా?
అయ్యో అల్లా లేదండి ఏ లేదండి, వినిపిస్తే మేము వినిపిస్తుందని చెప్పాము చెప్తాం కదా?
ఓకే ఇప్పుడు వినిపిస్తుంది కదా మీరు మాట్లాడండి మరి మీ మీసైడ్ పచ్చపచ్చగా చెట్లు ఉంటాయి. మరి పచ్చ పచ్చగా ఏమైనా చూడండి చింతకాయలు మామి డికాయలు ఇంకేమైనా వెళ్తాయా అండి మీ సైడ్
మాసైడ్ చింతకాయలు లేవు, మామిడికాయలు లేవు, ఏయిలేవు, ఉసిరికాయలు లేవు. పచ్చ పచ్చని చెట్లు ఉన్నాయి. కానీ అన్నీ వేరే చెట్లు ఉన్నాయి.
అలా ఎలా మాట్లాడుతున్నారండి అట్లా ఎట్లా అండి పల్లెటూరు అంటారు మరి. చూడండి విత్తనాలు వేశారు అంటారు. ఈ చెట్లు లేకపోతే ఎట్లా అండి అసలు తె
ఆ చెట్లు ఉండాల్సిన రూల్ లేదు కదాండి. ఆ చెట్లే ఉండాల్సిన రూల్ లేదు కదండీ వేరే చెట్లు ఉండొచ్చు.
అంటే మీకా మీకు లేకపోయినా వేరెటోళ్ళకి ఎవరికైనా ఉంటయ్ కదా అన్ని ఆ ఉద్దేశం త్తగ అడిగినానండి మీరు సీరియస్ అయితున్నారా అండి చెప్పండి
ఆ ఆ హలో
ఆ చెప్పండి
చెప్పండి
ఆ చెప్పండి మీకు సైడు ఎట్లు ఉంటిది మరి ఎట్లా వుంటే ఏమనా ఫెస్టుఆ ఇట్లా వాతావరణం గానీ అండి ఏదైనా చేంజ్ ఎట్లుంటది మీరు చెప్పగలరు కదా సార్ వినబడుతుందా సార్ చెప్పండి హలో హలో సార్ హలో స్క్వేర్ మీషిన్ల్ కుపోతా అంటున్నారు కదా షేన్ల మరి బురద బాగా అయి ఉన్నదా మరి ఎట్లా ఉంది అని అడుగుతున్నా
వాతవరణం ఏం చేంజ్ లేదు సేమ్ టూ సేమ్ వర్షం కదా ప్రస్తుతానికి ఐతే హాల్డే
మీక్ ఇంటిక్
ఇది ఇప్పటికైతే బాగానే ఉంది అని చెప్తున్నా నేను
ఓకే మీ ఓకే ఒకే మరి మీ ఇంటికాడ వాట్ మీ ఇంటికాడ బోర్ సప్లై ఉన్నదా లేకపోతే ఏవనా పంప్ సప్ అయిందా బావు బాలి ఉన్నదా ఏముంది హలో సార్ చెప్పండి సార్ వినిపిస్తుంది నాకు నేను చెప్పింది మీకు వి వినిపిస్తుందా సార్ మీకు బోర్
ఏది లేదు కే కేసీఆర్ నల్ల ఉంది ఈగటే మిషన్ క్రాస్ కదా మాకు
అవునా అండి మరి మిషన్ భగీరథ దగ్గరా నీళ్ళు ఎక్కువ శాతం రావు అవి ఎక్కువ శాతం రావు కదా నల్ల మరి మేం చేస్తారన్డి
మాకొస్తాయండి టూ టైమ్స్ వస్తాయ్
మీకు గొడ్లు మేకలు ఉండయా అండి మీకు గొడ్లు మేక్ మేకలు ఉన్నాయా అండి గొడ్లు మేకలు కోళ్ళు కుందేళ్ళు ఎక్జిట్
ఎగ్జిట్ ఎగ్జిట్ కూడా ఏం లేవు మా నాన్నకు ఉన్నాయి కోళ్ ఉన్నయ్ మేకలు ఉన్నయ్
ఎందుకండి కోపం వస్తుందా అండి మీకు
నెట్వర్క్ ఇష్యూ ఉందండి మేము చెప్తూనే ఉన్నాం సరిగ్గా మీరు మీర్ చెప్పిందే చెప్పింది మీరే చెపుతుంటే ఇగ మేమేం
లేదండి వాయిస్ డబల్ వస్తుందండి లేదు వాయిస్ డబల్ వస్తుందండి మీ వాయిస్ ఇంకా నాకు డబల్ వాయిస్ వస్తుంది వినిపిస్తుందా
ఇంగ మాకు తెలువదండి మరి
నాకు డబల్ వాయిస్ వినిపిస్తుందండి మీకు మీ మీకు
తెలవదు ప్రస్ తానికి అయితే నా వయసు అయితే బానే ఉంది
లేదండి మీ వాయిస్ అయితే స్టక్ స్టక్ అవుతుంది మొత్తం బ్రేక్ బ్రేక్ అయ వస్తుంది ఒకటి మాట్లాడితే ఆ ఒక్కదానికి కూడా బ్రేక్ బ్రేక్ ఇస్తుంది ఆ అన్నదానికి అ అ అ అని ఇస్తుందండి అట్లుంది మీ వాయిస్ మొత్తం
ఏమండీ మా సైడ్ బాగానే ఉంది మా దగ్గర సిగ ఏరియా బాగుంది
ఏం మా దగ్గర కూడా ఫుల్ ఉందండి సిగ్నల్ కావాలంటే